చెప్పండి ఏం చేస్తున్నారండి మీరు ఇంట్లో
ఇంట్లో ప్రెసెంట్ నేను ఉన్నానండి మీకు ఇష్టమైన వంటకాల గురించి చెప్తారా
నాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే బలే ఇష్టం అండి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే ఇష్టంగా తింటా నేనైతే
నేను కూడా చాలా బాగా తింటాను మ చేయడం కన్నా కూడా తినడం అంటే నాకు కూడా ఇష్టము
కానీ నాకు సంఘటి అంటే బలే ఇష్టం అండి ఒకలు సంఘటి తెస్తాను తెస్తాను ఇంతవరకు తేలేదండి నా కోసము
పాపం వాళ్లకు టైం కుదిరిందో లేదో లేదో ఎప్పుడో ఒకసారి తెచ్చిస్తారులేండి
సంఘటి దానిలో చికెన్ పుల్సు వేసుకుంని తింటుంటే బొటి వేసుకుంటంటే బల్లేె ఉంటది కదా
చాలా బాగుంటుది సంఘటికీ పచ్చళ్ళు కూడా బాగుంటాయి గట్టిగా పచ్చడి గుత్తివంకాయ బాగుంటుంది ఇంకా ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఏంది ఉన్నా సరే బాగుంటుంది బాగా టేస్ట్ గా అనిపిస్తుంది తినచ్చు అందులో కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసు కున్నామంటే ఇంకా బాగుంటుంది
యాక్చువల్గా నేనైతే సంఘటికి సంఘటి సండే రోజు చేసుకొని వేడిగా దాంట్లో సాంబారు పప్పు చేసుకొని తింటే హాయిగా చల్లగా కూడా ఉంటుది ఈ ఎండలకి రాగి సంఘటీ అంటే ఎక్కువ ఇష్ట నచ్చావ్ నాకు
రాగిలో కూడా విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయని నేను కూడా విన్నాను మీరు సండే రోజు కూడా నాన్ వెజ్ చేసుకోకుండా పప్పు సాంబారే చేసుకుంటారా
సండే రోజు కూడా కుదిరితే చేసుకుంటాం లేదంటే ఈ ఎడ్లకి ఏడ తింటాం నాన్ వెజ్ ఇక గమ్మున వెజిటేరియనే పప్పు సాంబారు ఫ్రై మేము ఎక్కువ వెజిటేబుల్స్ ఇంపార్టెన్స్ ఇస్తాం
అదే హెల్త్ కి మంచిదిలేండి నాన్ వెెజ్ ఐటెమ్ లో డైలీ ఒక రోజ రోజు ఒక్కొక్క ఎగ్ తిన్నారంటే కూడా హెల్త్ కు మంచిది
కానీ ఎందుకు నాకు ఎగ్ తినాలంటే నచ్చనే నచ్చదు ఏ ఏదో వాసన వచ్చిందని ఫీలింగు తిననే తినను ఇంట్లో కూడా తినేదేలే కానీ తింటే మంచిదని అందరు చెప్తున్నారు తినాలి ఇకమీదైనా ట్రై చెయాలి
నేనైతే ఎగ్గు అంటే మేమైతే ఇంట్లో అయితే ఎగ్గు కన్న ఎక్కువ రోజు బాయిల్ చేసినా కూడా కానీ ఎగ్గు దోశలు అయితే బాగేస్తాం పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తింటారు ఎగ్గు దోశలు అలాగే ఎగ్గు తిన్నట్టు ఉంటది అదొక టేస్ట్ చుక్కుగాను ఉంటుంది
అంత టైం ఏడండిద్ది టిఫిన్ తినేదానికి వడ తొందర తొందరగా టూ మినిట్స్ లో తినేసి వెళ్ళిపోతాం అందువ అలా ఎగ్గు తింటానికి కూడా టైం ఉండదు మాకైతే పరుగుల ప్రపంచంలో ఎక్కడ ఉంటది టైం అనేది
ఆప్ప అంత పరిగెత్తినా కూడా టైమ్ సరిపోవట్లేదు అలా ఉంది ఇప్పుడు టైం కళ్ళు తెరిచి కళ్ళు మూసి చేలోపల ఎప్పుడో అయిపోతుంది అన్నమాట ఆ టైమ్ అంతా అయిపోయి ఉంటుంది
అసలు ఇయరే జరిగిపోతుంటే ఇయరు నిన్నగా మొన్నొచ్చినట్టుంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది అసలు ఎందుకు ఆటటా పాస్ అసలే డేస్ వెళ్ళిపోతున్నాయి అర్థమే గావట్లే
ఇంకా ఒకే ఒక రోజు ఉంది అప్పుడే ఉగాది నెల వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ ఇంకా ఆ ఉగాది నెల పో ఇంకా అలా ఇంకా వచ్చేస్తాయి రోజులన్ని గడిచిపోతున్నాయి కానీ కాలం ఇంకా గడిచిపోతంది కాని మనమైతే ఎక్కడన్న వాళ్ళు అక్కడే ఉన్నాం ఏం డెవలప్ అవ్వకుండా
పద్ది పక్క ఇరాన్ అది యుద్ధం అని చెప్పి అడ పెట్రోల్ గురించి చి గొడవ చేసుకుంటా పెట్రోల్ దొరకట్లేదు గ్యాస్ పెంచేశారు మా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్ట బతకాలో అర్ధమే కవట్ల ప్రపంచంలో ఇప్పుడు
పెట్రోల్ గ్యాస్ చ్ ఒకటే కాదు, అన్ని మనం తినే వంటలు అంటే స సరుకులు కూడా పైన కూడా రైట్ రేట్స్ పెంచేస్తారని విన్నా, నా ఆయిల్ కూడా రేటు పెరిగిపోయింది. మనం ఏది కొనాలనుకున్నా అన్ని రేట్లు పెంచేస్తున్నారు. అసలు ఏం కొనే పరిస్థితుల్లో లేరు, అలా ఉన్నారు. ఏదో చిన్న చితకా వాళ్ళ అస్సలు ఏది చేయలేరు. ఏదో ఉన్నది తినది, అన్నట్టు అయిపోతాంది, ఇప్పుడు ప్రపంచం.
పాపం అట్లనుకుంటే, మరి ఏ రోజు కూల్ ఆ రోజు తెచ్చుకునే వాళ్ళు ఏం చెయాలో అర్థమేగాట్ల వాళ్ళ లైఫ్ కెట్లగనేది. ఊ
రెక్కాడితే గానీ దొక్కాడని పరిస్థితులు ఉన్నారు చాలా వరకు వెళ్ళేలా బతుకుతారో ఏమో మరి.
ఏమో వాళ్ళ పాపం ఆటోలు గాని రిక్షాలు పెట్ బతికే వాళ్ళు, సమాజం చూస్తుంటే ఎంత బాధేస్తదో, రోజు రోజుకి ఏమవుతుందనే ఓపక్కా హాస్పిటల్కి వెళ్ళామంటే వాయించేస్తున్నారు లక్షల్ లక్షలు సామాన్య మానవుడి దగ్గర లక్షలు ఎందుక్. కుంటది. బాగ డబ్బుండడం మచ్. త్రం అన్ని అవకాశాలిస్తున్నారు.
అదే కదా అదే అదికి బీద పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉన్న ఉన్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు బాగానే బతుకుతున్నారు వాళ్ళు.
ఊ అదే అర్థం గాల, అసల్ కెందుకని అట్లా చేస్తున్నారు మనకి మన మనుషులనేవాళ్ళు. ఊ ఆ అట్లగిబ్బంది పెడుత్. ట్ల ఉంటే ఎట్లాగా హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకైతే భళ్లే భయమేస్తుంది. ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటారు, సర్జరీ అంటారు. ఏదో ఏది కరెక్టో తెలీదు, ఏ ద్దబద్దమో తెలీదు.
లాస్ట్ కి మనకి ఏ జబ్బు ఉందో గూడ. తెలిదు మనకి, అన్ని టెస్టులు చేస్తే లాస్ట్కి ఇదే. ప్పుడు లేన్ లేనిది పోనిలే అన్ని కల్ప్. పిచ్కొని మనమే టెన్షన్ పడితే ఇంకా మనకి ఆ దాని వల్లే మనకి ఇంగ టెన్షన్ ఎక్కువైపోతుంది దాని వల్లే జబ్బులు కూడా ఎక్కువ వచ్చేస్తాయి ఇంకా.
అదే గద ఇప్పుడు షుగర్లు ఎక్కువౌటానికి కూడా కారణం అదే, టెన్షన్ తో షుగర్లు బీపీలు పెరిగిపోయి టాబ్లెట్స్. మొత్తానికి మీరు. జిల్లు వాళ్ళు బతికేస్తున్నారు. ఆక్టర్ డాక్టర్స్ బతికేస్తున్నారు మిగతా వాళ్ళంతా వెనక్కి వెళ్తున్నారు ఇప్పుడు.
అవునవును ఇప్పుడు చాలా వరకు అంత డాక్టర్లదే ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఒక పక్కన చిన్న సందులోకెళ్ళినా అక్కడొక మెడిసిన్ ఉద్, అక్కడ ఒక క్లినిక్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ ఇంకో క్లినిక్ ఉంటుంది. ఎక్కడ చూసినా క్లినిక్స్ ఎక్కువైపోయినాయ్. అంటే జబ్బులు వచ్చే వాళ్ళు పేషెంట్లు ఇంతమంది ఉన్నారని వాళ్ళకే తెలిసిపోయింది అందుక్. కే ఎక్కడ చూసినా వీధి వీధికి క్లినిక్లు ఎక్కువ పెట్టేసారు.
క్లినిక్లంటే డాక్టర్లు అనే గాదు. ఒకప్పుడు డాక్టర్ అంటే బాగా చదివిన వొళ్ళకి, ఇప్పుడట్ట కాద్ ఎవరు డబ్బు ఎక్కువ కడితే వాడి సీటు. వాల్ సబ్జెక్టుందా లేద్. దనేది ఏది ఆలోచించట్ల వాళ్ళు.
డావిడ కూడా క్లినిక్ పెట్టేస్తది. ఏముంది చిన్న చిన్న ఇంజెక్షన్ లేయడము, ఆ బాటిల్ డిప్స్ ఎక్కించడం, ఇలావన్నీ కూడా చేసుకున్నంటే ఆమ్ కూడా ఒక డాక్టర్ అయిపోతుంది.
అదేగదా కంపొట్రు. డాక్టరే నర్స్ ఒక డాక్టరే ఏందో అసలు. వేవరు. కువాళ్ళే డాక్టర్లలైపోతున్నారు కదే. ప్పుడా
చాలా వరకు అలాగే ఉంది. ఎక్కడ చూసినా హాస్పిటల్స్ పెట్టైడం వల్ల ఎవరు డాక్టర్ తెలియదు, ఎవరు నర్సో తెలియదు, ఎవరు కంపౌండర్ కూడా తెలియదు. అందరూ ఒకటిగానే ఉన్నారు. లాస్ట్ కి ఎంబీబిఎస్ చదివిన వాళ్ళు మాత్రం కాంపౌండర్ లాగా ఉంటున్నారు.
అవును అలాగే ఉంది అస్లిప్పుడు. ఎంబీబీఎస్ ఓన్లీ చదివితే ఇప్పుడసల్ కే దేనికి పనికి రాట్లా, ఎంబీబీఎస్ తో పాటు ఏదో స్పెషలైజెస్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎండిఈ జేస్తే. ఊ అందుకేనే ప్రతి ఒక్కల్ నేను చెప్తాను. ఏదైనా మీకు తెలిసిందే చెయ్యండి. పొద్దు మూకులు డాక్టర్ డాక్టర్ అంటే చదువుకుంటే డబ్బు పోసుకుంటా పీజీ చేయకుండా దానికి వాల్యూ లేదని చెప్తలా
అవునవును
నాకు తెల్సింది
యుద్ధాలు అనేది ఎందుకు వస్తున్నాయి ఈ యుద్ధాలు రావడం వల్లే కదా ఇవన్నిట్ల పైన ఎఫెక్ట్ వస్తునేది వస్తంది సరుకుల పైన వస్తంది ఆయిల్ పెట్రోల్ గ్యాస్ అన్నింటి పైన ఇలా లాస్ట్ కి బంగారం కూడా పెరిగిపోయింది చిన్న చితకా వాళ్ళు అసలు కొనలేకపోతున్నారు ఒక ఇంట్లో సాధారణంగా పెళ్లి చేయాలంటే వాళ్ళు ఏ విధంగా పెళ్లి చేయగలుగుతారు ఇప్పుడు ఒక ఒకరి ఇంటికి వచ్చి ఏద చేసి పెట్టాలన్న కూడా అన్నింటి పైన రేట్లు పెరిగిపోతే టక్కన ఆలోచిస్తారు ఎవరైనా అసలు మన ఇంట్లో ఉందా కొనుకు రాగలమా లేదా ఇప్పుడు అనేసి
కానీ ఇప్పుడు ఎట్లయినా అంత పెరిగి పోత ఉంది అది బయట అంతా పెరిగిపోవటం వల్ల స్వార్థం ఎక్కువైపోయి దాని వల్ల అధికారం కోసం వాళ్ళు యుద్ధాలు చేసారు అధికారాలు ఎందుకు అర్థం కాట్లే నాకైతే
అసలు అమెరికాలో ఎప్పుడు కొరత అనేదే ఉండదా అక్కడ ఎప్పుడు చూసినా బాగా ధనవంతుల దేశం అంటారు అమెరికాని మిగతా అన్ని దేశాలని కొంచెం ఇదిగా చూస్తారు ద అమెరికా ఒక్కటే నా ధనవంతుల దేశము
వాడు నేన ఒక్కదాన్నే కావాలని చెప్పి వాడు ఎక్కువ అట్లా చేస్తున్నాడు అమెరికా వాళ్ళు వాళ్ళు నా మనమే పై చెయ్యి ఉండాలని ఇబ్బంది పెడతా ఉంటే పక్కన వల్ది వాళ్ళు భయపడతారని చెప్పి వాడు మ అసలకి కావాలని అట్లా చేస్తున్నాడని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు
అదే ఎక్కువగా నేను కూడా అదే ఉన్నా ట్రంప్ ట్రంప్ ట్రంప్ అనే ఉంటారు ఎప్పుడు ట్రంప్ వచ్చాడు అప్పుడంతా ఇవన్నీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అనేసి అని అంటుంటారు
ట్రంప్ అసకి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడుో అర్థం కాల మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కడు పెరుగుతా పోతంటే ఎట్లా బతికేది
ఈ ఎగుమతులు దిగుమతుల వల్లనే ఎక్కువ ఇబ్బంది అయిపోతంది మనకి ఎగుమతి చేస్తే తక్కువైపోతంది దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్ల రేట్లు అన్నిీ పెరుగుతాన్నాయి రేట్లు అక్కడ పెరిగితే ఇక్కడ మన పైన పెంచుతున్నారు
ఈ ప్రాబ్లమ్ అసలు ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏమో అర్థమే గాల నాకు జీవితంలో మనకంటూ ఏదన్నా స్థానం అనేది తెలిల
ఇంకా రాబోయే కాలంలో అన్ని పెరిగేదే ఇంకేం తగ్గేదంటూ ఏం ఉండదు ఇంకా ఎలా ఎలా తయారవుతుందో ప్రపంచం ఇప్పుడే ప్రతి చిన్న విషయానికి యుద్ధాలన్నీ చేూసుకుంటున్నారు ఎవరెవరో యుద్ధాలు చేసుకుంటే మధ్యలో వాళ్ళకి ప్రాబ్లం అన్నట్టు ఎక్కడ ఇరాన్ ఇక్కడ ఇరాక్ చూసుకుంటా అంటే మధ్యలో దుబాయ్ వాళ్ళు కొట్టుకుంటు అన్నారు అలా అయిపోతుంది ఇప్పుడు ప్రపంచం
కానీ అంత ఈజీనా మనుషుల్ని ప్రాణాలు తీయటం అనేది అంత ఈజీ అనేది నాకు అర్థం కా అట్లాస ఎందుకు అట్లా ప్రాణాలు తీస్తున్నారు ప్రతి ఒక్కటి అంత ఈజీ అనేది వటలా
ప్రాణం కాపాడుటం కష్టం కష్టంగానీ తీయడం ఈజీగానే అనిపిస్తది లే వాళ్ళకి
అదే అదే నేను ఆలోచిస్తున్నా ఓకే మ రైతే